హలో
హలో ఆ వినవాడతంది
ఏం చేస్తాళ్ళు
ఎమ్ లేదు పిల్లలు మిక్చర్ నైట్ బర్త్డే చేేసినందుకు మిక్చర్ మిగిలుతే గిన్నెలో పోసుకొని బుక్తాళ్ళు
అవునా బర్త్డే ఎవర్దే ష్ మీ పాపదా
చిన్న పాపదా
ఆహా
అమ్మ గిల్ల ఒక్క
ఏం కర్రీ మరి
ఇల్ల పోయే ఆ చాపల్
చాపల చాపలు కర్రీ ఎట్లా అండీళ్ళు ఎట్లా కుక్ చేసిళ్ళు ఎట్లా వండిళ్లు చాపల కర్రీ ఎట్లా దాన్ని ఎట్లా వాయిస్ చిన్న గా వినబడతంద
హలో
ఇక్కడ సిగ్నల్ ప్రాబ్లం ఉందండి కొద్దిగా మాకాడ హలో వినబడుతుంది విన మీ వాయిస్ వినబడుతుంది నాకు మీ వాయిస్ వినవడుతుంది నాకు
కొంచెమే వినపడుతాంది మామూలుగా
అవునా
సౌండ్ చిన్నగ వినపడతంది స్పీకర్ పెట్టు అమ్మ మ్మ ఇగో ఆ హలో ఆ ఇ వినపడతంది
ఆ కాల్ కడ్ చేయకండి ఎందుకంటే కాల్ కడ్ చేయకండి హలో
ఆ ఆ
ఉ ఉ కొద్దిగ సిగ్నల్ ఉన్నది మకడ ఏం లే
సిగ్నల్ ప్రాబ్లం సిగ్నల్ ప్రాబ్లం నిన్నటి నుంచి అట్టనే అయితంది. నెట్ ప్రాబ్లం అనై చెప్తున్నారట.
ఆ అవునవును అవును తిను ఏమ్మ ఏం కర్రీ ఎట్లా కర్రీ ఎట్ల వండిల్లు ఫిష్ కర్రీ
వినపడుతుందా ఆ
ఫిష్ కర్రీ ఎట్లా వండిళ్ళు
ఫిష్కర్రా మేమా అయితే ఏ దన్న తా నిన్న ఈవినింగ్ తెచ్చిళ్ళు చేపలు చేపలు తెత్తే వాళ్ళు కడిగే వరకు మా పాప బర్త్డే అని తొందర తొందర పప్పు చారు వేసిన అంటే నిన్న మేము చార్ తోనే తిన్నం.
ఆ
సాయంత్రంగా తెచ్ చిల్లలు సాయంత్రం తెచ్చిల్లని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నం రే పొద్దున వండుకుందం అని చెప్పినా మా ఊళ్ళతో
ఆ
అంటే ఇప్పుడు ఎట్లైనా వండాలె అని అన్నారు.
ఆ
అంటే అందుకే ఇక తొందర తొందర చేపలు కడుగుతాంటే గాలిదుమారం స్టార్ట్ అయ్యింది. మా పాపది బర్త్డే అంటే ఇక తొందర తొందర కేజీన్నర కేక్ తెచ్చినాం. తెచ్చి చాక్లెట్లు బిస్ ఇట్లు మిక్చరు తొందర తొందర కట్ చేసినాం. కడిగేసిన తర్వాత ఇక చేపలు కూరంటే చేపల కూరనా అంటే య తొందర తొందర ఎట్లోండిన అంటే
ఆ
ఒక ఒక అర్ధ నావంతు చి చింత పండు తీసుకున్నా
ఆ
చింతపండు తీసుకున్న తర్వాత అందులో నీళ్ళు పోసి దాన్ న్నీ నానబెట్టి నా నానబెట్టిన తర్వాత ఒక ఉల్లిగడ్డ కోసిన ఉల్లిగడ్డ కోసి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టినా ఆ గిన్నె పెట్టి ఆయిల్ పోసిన ఆయిల్ పోసిన ఆయిల్ పోసి జిలకరేసి నా ఉల్లిపాయ ఉల్లిపాయలుఏసి ఉల్లిగడ్డ లేసినా ఏ చాప ముక్ ముక్కలకు ఉప్పు కారం పసుపు అల్లం అన్నీ మిక్స్ చేసి ఆయిల్ వేడెక్కినాక ఉల్లిగడ్డ వేపిన తర్వాత ఈ ఫిష్ ఈ అన్ని కలుపుకున్న ఫిష్ ను అందులో వేసిన ఏసిన తర్వాత తే మూత పెట్టి అటు ఇటు వన్న అన్నట్టు నూనె మోత్ మొత్తం కలవడానికి మనం గంటితోన గలబెడితే ముక్కలన్నీ ఎటైఅటు పీస్ పాస్ అయితయి. అంటే చిల్లం కళ్ళం అయితని అన్నా చిల్లం కళ్ళం అయితే ఆ ముక్కలకు ఆటి ఇటు అయిత అని గంట ముక్కను కలబెట్టలేదు
హా
పండ్ పులుసు పోసి అటు ఇటు గంజితో గంజు మూత పెట్టి గంజి మీద మూత పెట్టి అటు ఇటు క్లాత్ తోని అటుఇటు అన్న నూనె మొత్తం కలవడానికి అన్న తర్వాత ఇప్పుడు చింత పులుసు నానబెట్టుకున్న పులుసు వాళ్ళకు పోసిన
ఆ
పోసిన తర్వాత పోసిన తర్వాత అది చిక్క పడ్డ తర్వాత జిలకర మెంతుల పొడి వేసిన వేసి కొత్తిమీర వేసి దించినా ఇక చేపల కూర రడయింది ఎమ్ నీ నైటు మా ఆ
స్టడీ ఎందాకా చేసిండు
హా
స్టడీ స్టడీ
స్టడా నేను ఇంటర్ చేసిన
ఇంటర్ చేసిళ్ళ
ఇంటర్లో అంటే స్టడీ చేసినప్పుడే కొంచెం లైఫ్ సెట్ అయి లైఫ్ మంచిగ ఉన్నది ఇప్పుడు ఏ స్టడీ ఆపేసి మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ ఏం మంచిగా లేదు
నేను కూడా చికెన్ కర్రీ వండినా ఇంత ముందే
ఆహ హహ్
చికెన్ కర్రీ ఎట్లా వండిన్ అంటే చికెన్ కర్రీ ఇంతకముందు మా అమ్మ వాళ్ళు లేరు వేరే కాడికి పోయిండ్రు ఎట్లా వండిన్నో చెప్పాలా
ఆహ్
ఆ ఫస్ట్ చికెన్ మొత్తం క్లీన్ చేసిన క్లీన్ చేసుకున్న తరవాత
కోసుకొని ఈ కంచ పెట్టి అలా ఇంత ఆయిల్ పోసిన తగ్గట్టు చికెన్ కు తగ్గట్టు ఆయిల్ పోసిన ఆయిల్ పోసి పచ్చి మిర్చి ఉల్లిగడ్డ అవన్నీ ఏ వేసిన ఎర్రగడ్డ ఇట్లా వేసినాక మంచిగ బ్రౌన్ కలర్ వచ్చేటటు మంచిగా వావ్ ఇట్లా మంచిగా కోళ్ళు ఇచ్చిన
ఆ
గోలిచ్చిన తర్వాత చికెన్ వేసిన చికెన్ యేషి మంచిగా ఉడుకి చినా దాన్ని ఉడికించినాక పసుపు అల్లం ఆ కొద్ది తగినంత సాల్ట్ వేసి ఇంకా కొద్దిగా మంచిగా ఇంకా ఉడికి చిన ఉడికించ్చినాక మళ్ళీ లాస్ట్ కు కారం ఎసి ఇంత చికెన్ మసాలా వేసి మంచిగా ఇంకా ఉడుకిచ్చిన
మరి ఇయలా ఏంటి స్పెషల్ మరి ఎంత మంచిగా చేసిన్ చి
చికెన్ కరీ చికెన్ చికెన్ ప స్పెషల్ ఇయాలా సండే
ఆ సండే స్పెష్యల్ అని చేశీళ్ల
ఆ చికెన్ కర్రీ మంచి ధన్ తైలకేేషా మంచిగా
మీ ఇంట్లో ఎవరు ఉండరా మీ అమ్మ నాన్న కాకుండా ఇంకా వేరే వాళ్ళు ఉండరా
వేరే వాళ్ళు ఎవళు ఉన్నారు మా అమ్ మ్మ వాళ్ళు లేరు చికెన్ కర్రీ చేసినా నేనే
ఆహా అంటే పక్కకి ఇంకా మీ బ్రదర్ వల్ల ఎవళు వాళ్ళ హజ్బ్ ఆ వైఫ్ గిట్లా ఎవళు ఉండారా అం
ఎవళ్ ఎవ్వళు ఉండరు ఎవళ్ ఉండరు మంచిగ ఒక్కనే ఫ్రై చేసిన మంచి చికెన్ ఫ్రై చేసి పచ్చళ్ళు ఏం లేవు అంటే పచ్చళ్ళు ఇట్లా ఏం పెట్టలే ఇగ,
ఆ
ఎప్పటికి ప్రతి బా సంవత్సరానికి పచ్చళ్ళు టమాటా పచ్చడ మాడికాయ పచ్చడ పెట్ టేది గానీ ఈసారి ఈ సంవత్సరం పెట్టలే ఇగ మేం
ఆహా మొన్న రీసెం
ఆ
మొన్న రీసెంట్ లా కొంచెం హనుమాను జయంతి చేశిల్లు కద మీ ఊర్లో ఎట్లా మంచిగు ఎట్లా జరిగింది.
హనుమాన్ జయంతికి మంచిగా విగ్రహాలు ఒక మా ఊళ్ళో ఎట్లా జరుగుతది, అంటే టెంపుల్ కాడ మంచిగా డె కరేషన్ చేస్తూరు ఇప్పుఅన్నీ చేసి విగ్రహాలను ఒక ప్చ్ అంటే పెద్ద మనిశన్నటైన ఉంటాడు, ఆ విగ్రహదా త దాత అన్నటాయ వాళ్ళ ఇంటికాడ వెడు త్తరు విగ్రహాలు కొనకచ్చి కొనుకొచ్చి వాళ్ళు ఇంటికాడ పెట్టిన తర్వాత ఆహ్ వాళ్ళ ఇంటికాన్నే పూజ చేస్తారు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళింట్ల విగ్రహాల పూజ జేషి వ్యా డప్పు సప్పులతోనే మంచిగ జనాలంతా మంచిగ స్నానాలు మంగళార్తులు అవన్నీ పట్టుకొని ఆ ఇక్కడికి టెంపుల్ కాడకి అస్తరన్నట్టు విగ్రహాలు పట్టు కొని ఆ విగ్రహాల దాత ఎవళున్నరో వాళ్ళు పట్ పట్టుకొని వ్యా హనుమాన్ టెంపుల్ కాడికి వచ్ అస్తారు అచ్చినంక హనుమాన్ టెంపుల్ కాడ మళ్ళా పా అయ్య గారితోని పూజేపిచ్చి మ్మ్ పూజ జేపిచ్చి ఆడ ఇగ
అంటే ఇట్లా త ఇంట్లా ఇంట్ల ఇంట్ల సాములుంటే తడి దిక్ష ఇంట్ల సాములు కూడా ఎత్తే తడి బిక్షా పొడి బిక్ష పెడతారట గా
అవునవును ఆ అవును తడిబిక్ష పెట్టినాం కదా మొన్న మేము మేమ్ పెట్టినం తడిబిక్ష
ఆహ ఎట్లా పెట్టిళ్ళు
హనుమాన్ టెంపుల్ కాడి పోయి పూజ జేషినం హనుమాన్ టెంపుల్ కాడ మంచిగా విగ్రహాన్ని హనుమాన్ విగ్రహాన్ని మంచిగా దానికి మంట ఆ స్నానం అదిఇది చేపిచ్చి మంచిగ బొట్లు పెట్టి పూ దండలతోని అలంకరించి ఆ సాములు అందరూ భజన జేషినంక ఆ ఈ తడి భిక్షను వండినంక సాములు వండినంక హనుమాన్ టెంపుల్ కాడికి తీసుకుపోయి ఆడ పూజ జేసి మళ్ళా పట్టుకొనొచ్చి సాముల కందరికి భిక్ష పెట్టినం చాలా మంది సాములచిళ్ళు ఒక నలభై యాభై మంది సాములచిళ్ళు మంచిగా తడి బిక్ష అయిపోయినంక మళ్ళా పొడి బిక్ష పెట్టినం అరటిపండు ఖర్జూర తమలపాకు ఇన్ని బియ్యం ప్రతి సామికి అట్లా ఒక్కొక్క సామికి అరటిపండు ఖర్జూర తమలపాకు రా రూపాయి రెండు రూప్ పాలు లేదంటే ఐదు రూపాయలు పది రూపాయల బిల్లా ఎషి పొడి బిక్ష లాస్ట్ కు పొడి బిక్ష పెట్టినంక సాములు అందరు ఎళ్
అరో కోడి
మీవుళ్ళ ఎట్ల జరపు పిల్లు హనుమాన్ జయంతీ
మా ఊళ్లా హనుమాన్ జయంతీ ఈ ఇయరు ఎవరు వేయలేదు మ్ హమా హనుమంత జయంతి మా ఊర్ల జయలేదు ఈసారి కాాల
హనుమాన్ జయతి జేయలే మీ ఊర్లే
చేయలే పిల్లలు బాగా అల్లరి బాగా చేత్తరు. నిన్న నైట్ బర్త్డే సెలబ్రేషన్ చేసినందుకు వాళ్ళు అయి పోయేదాకా అళ్నే మూసి పెడతండు ఇంటలేరు. ఉ
ఎండలు ఎట్లాకొడుతున్నాయి. మీకు వాతావరణం ఎట్లుంది.
వాతావరణం, ఎండలు బాగా కొడుతున్నాయి. పిల్లలు ఇగ ఇప్పుడే ఆడుకుంటారు కాని, వాటర్ పోతాలు మొత్తం ఆగం చేస్తున్నారు. చున్నిళ్లతోని ఆట అడ్తాలు. చీరలు కట్టుకుంటా ఇల్లంతా ఆగమాగం చేస్ ప్రీ
ఉ
కొడుతనే కొటిందన్ అయితనా ఇంత భయం ఉంటలేదు. వేరే వేరే పిల్లలని తీసుకొని వస్తంది ఇంటికి ఆ పోరాగాళ్ళు కూడా చక్కగా ఉంటలే.
ఎంతమంది పిల్లలు మీకు
మాకు ముగ్గురు పక్కింటోలు నలుగురు వాత్తాళ్లు
అవునా
ఉ
ఊ ఏ ఎండ ఘోరం కొడుతంది. ఎండాకాలం అసలు ఎండకు ఇంట్లకెళ్ళి బయటికి వెళ్ళబుద్ధి అయితలేదు. పని చేేద్దాంమన్నా కానీ చేయబుద్ధి అయితలేదు. ఏం
మీరు ఏం వర్క్ చేత్తరు
మేము ము మేము ఏ వర్కు చెయ్యము. కొద్దిగా మాకు ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం ఉంది. హెల్త్ బాలే అ ఇంటి దగ్గరే ఉంటున్నా ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అయితే కవర్ అయిపోతా సిక్స్ మంత్స్ తర్వా అ మళ్ళీ వర్క్ కీ వెళ్ళిపోతా హెల్త్ ప్రాబ్లం ఉన్నాయి. కొద్దిగా ఎల్తు బాలేదు. ఇంకొక టెండేస్ అయితే ఇగ పత్తి గింజల్ అబివి వె ఇక్కడే ఉంటది మాదికీయా
కాల్ చూసుకో కాల్ చూసుకో మమ్మీ ఎమన్నాయితే
అే అట్టే